ఆ
హలో
ఆ చెప్పు
బగునరా
బానే ఉన్నా
చేస్తా
ఏ లే పాడుకున్న
తిన్నార
తినం
ఏం కూరలు
బేడ
ఎందుకు ఇవాడ సండే స్పెషల్ లేదా అ అదే మరి సండే స్పెషల్ లేదా చికెన్ గిట్లా
సిగ్నల్ అందుతలేవా
అందుతోంది వినబడుతోంది
కోలేజ సండేల రే పొదున్న
ఆహా ర రేపుదరా ఆహా పనికి వెళ్ళారా ఇవాళ
రేపు పనికి పోవాలి
ఇవాళ్ళ ఉన్నాదా
ఇయ్యాళ్ల లేదా అదివారం
ఇవాళటి ఇల్ ఇర్ మ
ఇయ్యలా పతికిజలమిట్ వేణ
పెట్టి రజంజలో
ఉము
ఉము ఎట్లా మొత్తమా కొంచమా
కొంచమే మాది కాదు వేరే టోళ్ళకి పోయిన
వర్షాలు పడతానయా
నేమ అట్లాస్తానే ఇక్కబోతాను ఈ వర్ష సగ సగం గగాడుబడతాను సగం స అనడుత
మరి త అడిసిిందా భూమే
అడ వాళ్ళ బావ
గిన్నెబెటతే అంత తడిసిందా
ఆ
ఉము హు మీ పెట్టుడు స్టార్ట్ చేసిరన్నట్టు
ఏ పదిహేర్ రోజల అయితు అది
అంతే నారా
అ
ఉహ
పోశ దు కల పెట్టన అ పెడత ఉ
సేర
అ ఇంకా
ఇంకా ఇంకాజతారు
ఏమున్నది ఏం లేదు తినుడు అయితోంది పండుడు అయితోంది
హ
మెత్తిం కూర మీదేమో కూర
ఆ అది ఇప్పుడే కోడిగుడ్డ అండి నా ఇక పొద్దుట్ నుంచి వండదాం అనుకున్నా అండోలే ఈ రోజు మా ఇంటి పక్కన ఇట్లా జరిగింద అది ఫంక్షన్ లేదు ఇవాళ్ళ మా ఇంటి పక్కన ముసలామే చనిపోయింది వాళ్ళది ఇవాళ్ళ పదకొండు రోజులు పైకి పోయింది లహరి మరి ఇంత ఖర్చు ఇవాటికే లాస్ట్ పది రోజులు ఇ వాటికే
ఇగో
ఇవ్వాలనే వచ్చిరు ఇంట్లకు
ఉము
నిన్ననే సౌర పనులు అయిపోయింన ఈ రోజు ఇంట్లోకి వచ్చిర బియ్యం ఇచ్చ్రు చేసిర్రు దినాలు చేసిరు అయిపోయింది
అటే పిలిసిన్రు ఇగా మధుహ్నము అ నక అందరినీ రమ్మని చెప్పింది బియ్యం పెట్టక అని చెప్పింది అందరినీ రమ్మండి అని నువ్ బోయినవ్
ఏ పిల్లలు ఏ పిల్లలు అంటే అక్కడ ఆమెద రాలే ఇక్కడే ఈమె రాలే చిన్న వాళ్ళిద్దరు
అందరం బోయినం తినొచ్చినం మళ్ళ అందరం పోయినం మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నాలు కూరలు మిగిలిన్నాయి మళ్ళరండి తినడానికి అని చెప్పిపోయింది ఇగ చెప్పిపోయింది గాని అప్పుడు యెవలం పోలే తినడానికి ఇగ పో బుద్దిగాలే ఇగ అప్పుడే దిన బుద్దిగాలే అంత మంచిగా లేదు కొంచెం కూర ఏం దబ్బా
ఇగ బోషెల్లి
చెయ్యి నువ్ మూడిట్నే మంచిగనే వచ్చిర్రు మంది బాగానే
మందికి ఫుల్ ఫుల్లు మందు
ఆహా
ఫుల్ మంది
ఉమ్
వచ్చిర్రు మంచిగనే కొంచమ్ ఎక్కువ తక్కువ పెట్టిర్రు
అ
ఇగ అన్నం కూర మిగిలినివి అని చెప్పిపోయింది ఇగ ఇటువైపు అందరికి నాలుగైదు ఇళ్లల్ల చెప్పింది ఇగ ఈడ దగ్గరన్నోళ్ళకు
తిన్నా తిన్నా
హలో అచ్చింది అచ్చింది ఆ అచ్చింది ఈ రోజు ఇంటర్సిటీ వచ్చింది కరెక్ట్ వాళ్ళుగా అక్కడికి మొక్కుకాడికి పోయే ముందే వచ్చింది
ఆ
నైట్లనే చిన్న ట్రాక్ క్కా నుంచి దూరం నుంచి నైట్ల వచ్చిందట్ట మళ్ళా నైట్ల వచ్చి మళ్ళా అన్ని తయారు చేసుకొని మళ్ళా పొద్దున మళ్ళా ట్రైన్ ఎక్కిందట ఇద్దర్ సిటీకి వచ్చిరు పదకొండన
అచ్చింరు అచ్చినంకనే ఇగా ఆడికి పోయిర్రు, ఆడికి పోయిఅచ్చిర్రు. స్టాటైనయ్ ఒకటి
ఇగ తిన్నరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ వోయిర్రు ఇగా అందరు సుట్టాలు ఉన్నరు. బిడ్డలు ఉమ్ ఎక్కడికి ఉమ్ బొంద కాడికి పోయొచ్చు అందరు ఉన్నారా. వాళ్ళు బిడ్డలు ఉన్నరు, అల్లులు ఉన్నరు. మానవరాల్లు ఉన్నారు మానవరాళ్ళ మొగుళ్ళు ఉన్నారు ఇగ రేపు కొంచం అది లేదా మాట్లాడుకునేది. దానికోసం అందరు ఉన్నారు రేపు మాట్లాడు కున్నంక అంత అయిపోయినంక ఎటోళ్ళు అట్ పోతరు ఇగా.
ఆ
అద
ఎంత ఖర్చు అయిందని ముగ్గురు పొత్తుల ఎసుకుంట వచ్చు
ఆ ఫస్ట్ రోజే కాస ఎసుకుంటే మనిషికి తొమ్మిది వేలు ఉండే ఫస్ట్ చనిపోయిన రో.
అ
ఈ ఫస్ట్ రోజు ఇగా మళ్ళా మూడు వొద్దులే మూడు ద్ద్దులది ఇది ఎప్పటి ఎప్పుడే చేసుకున్న చేసుకుంటానో చేసుకుంటాము అన్నారు
అఓ
ఇగా నిన్న తొమ్మివొద్దులాయే మన్నే ఎవడు చేషిరో నమ్ ముసలైన్ వోళ్ళ సైడ్ గిట్ల వాళ్ళు చేశిర్రో ఎవరు చేశిర్రో.
ఓ
హ్ ఇగా బిడ్డలు బిడ్డల బిడ్డలు మనవరాళ్ళు పదివేల రూపాయలున్న ఒకటి ఆ
ఐదువోద్దుల చేేసిళ్లా.
లేదు మనవరాళ్ళని మనవరాళ్లుు కూడా ఇవాళ వాళ్ళగాళనే కూడినట్టున్నారు
హుహ్
పదివే పదివేల రూపాయలున్న బియ్యం బస్తా ఇరవైఐదు కిలోలయి.
హ్
ఐదుగురు ఐదుగురు మనవరాలు కదా
ఓహో
హ్ ఐదుగురు పొత్తులా ఒక ఓ పదివేలు ఇచ్చిరో టి బియ్యం బస్ చేపిచ్చారు
ఓ
మే గదే పదివేలు పెట్టు మేక తేచ్చినట్టున్నారు వాళ్ళే వాళ్ళు
హ్మ్మ్
కొయరు నిన్న వాళ్ళు కూడా బజారు మేకల
హ్మ్మ్
ఉమ్మ్ అయిపోయింది ఉన్నరు ఇగా అందరు.
ఏ బ్రోతరు
హ్ ఇగా రేపిగా ఇల్లు అచ్చిన సుట్టాలు పోతరు ఇగా. రేప్ అమాస గదా అలు ఉంటారు కావాచ్చు బిడ్డలు ఒక్కటి ఇక్కడ ఏమ ఇక్కడ నా చెప్పండ ఏంటి మీరు ఎప్పుడు పెడతారు గింజలు అ
ఎదిలేదు.
చేయలేదా అట్నే దుక్కి దూన్న దే చెప్తారు కదా హ్మ్మ్ అచ్చిన్ నీపక్క
హా రాలే
స్కూల్ ఉన్నాది రేప నుంచి చట్టుమార్ నే
తెలువదు మనం
హుహ్ అంకనుంచే పోతద్ కావచ్చు.
ఊ
హుహు అయిన వత్తానండ మరి
ము
హు హ్మ్
ఇంకా టైమ్ ఎంత పడుత
సరే పడుకున్నాడు అన్నయ్య అయిపోయింది ఒక్క టూ మినిట్సే
ఓ
హ్ అయిపోయినట్టే ఇగా. ఎందుకో
నిరుదొత్తాంది.
నిధుర అత్తందా పొద్దున ఎన్నింటికి లేత్తన్నవు.
నాలుగీంటికిలె వాలీ సోమవారం కదా ఇల్లు గిట్లా కడుకుం
మరి బోల్లు తోమేశినవా.
నాలుగింటికి లేత్తనేమో పనులు అయితే రేపు మళ్ళా పక్కబట్టలు పిండుకునుడు ఉంది. తోమలెం
ఇగా పొద్దునేనా అన్ని అన్ని పనులు అయితాయా హు హ్మ్
ఇంగ ఇల్లు కడగాలి పోయి కడక్కోవాలి
న వంటా
వచ్చినంకనే చేత్తాన వంట.
హుహ్ అచ్చినంకనే గదే మరి ఈ పని ఆ పని అన్ని పనులు కావ దా
ఆ
మరి ఇయన లేతాండా నువ్వు వచ్చే వరకు.
ఆయన లేత్తండు గానీ గా నళ్ళోచ్చినప్పుడే లేత్తాలే
ఆహా సరే సరే ఉండిగా బాయ్ పడుకో
సేరే అయిపోఇంద
ఐపోఇం
ఉ
ఆ సెల్ పనిత్తలేదా